మీ నలభై నలభై ఎనభై.
ఎనభై ఎనభై ఆహా
ఎనభై ను ఎనభై నూట అరవై అమ్మీ.
ఇలా కాదు మీ కాలేజ్ ఎప్పుడు వదులుతారు.
ఐదుకి
ఐదుకా ఐ కాల్ చేయిల్లి. ఐదు కాల్ చేస్ తే ఐ ఐదు నుంచి ఫా టీ మినిట్స్ ను మాట్లాడు. హలో ఆ ఫైవ్ ఫార్టీ అయితుంది. ఫైవ్ ఫార్టీ నుం చి సిక్సో సంథింగ్ బా ఏం బాండింగ్ పెరుగుతున్నయి. ఆ సి క్స్ అంటే రోజు ఇదే రాదు కదా రోజు ఇదేనా టాస్కు అంత ఇదేనా.
రోజు నేను చెప్పలేను పల్లవి. ఏమన్నా మాట్లాడతావా.
ఆ వేరే గా మాట్లాడు. సౌండు చెప్పేది ఇను ఎందో చెప్ప తంతి ఆ అట్లా గొడవలు అయినయి వీళ్ళతో ఉ ంటే ఇప్పుడు ఆ
అయినయి ఆ పాపని నువ్వు రీజన్ అడగా అడగాల్సింది
ఆ రీజన్ మే అడిగినామే
ఆ
ఆ నువ్వు ఎలిజబెత్ రాణియా ఆయమ్మి అట్లు చెప్పినానా హ్యాపీగా నీ మూతి నీకు తెలుసు త నాకు తెలుసు చూసేట వాళ్ళతో ఉంటే హ్యాపీగా ఉంటుంది కానీ మమ్మల్ని చూస్తే కోపం వస్తుంది బాధ ఏస్తుంది అర్థమవుతుందా
ఓకే ఆ బాదేస్తుంది కుబా
టుంది ఆ బాధ కోపంగా చూస్తుంది ఎందుకంటే మేము ఇక్కడ ముగ్గురు కలిసి అయ్ ఈయమ్మ చూడు ఎలిజబెత్ రాణి అయమ్మ అట్లా వెళ్ళిపోగానే మాకు ఇంపార్టెన్స్ సూపర్ లెవెల్ లో ఇస్తుంది దీంట్లో చేయండి దాంట్లో చేయండి ఇట్లా పోండి ఇట్లా పోండి అని ఆ పిల్ల సపరేట్ కదా మీ ఆ పిల్ల ఎందుకు బాధపడు తంది నాకు తెలుసు ఒకటి నేను ఇది అడిగితే ఆ పిల్ల చెప్పదని నాకు తెలుసు నాకి అడిగేది రాదు నా మెంటాలిటీ అట్లా మే నేను చెప్పిన జూడు ఎప్ మని నికి ఆ లావణ్య కూడా నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది మే కానీ నేను ఇవ్వలేను అని అది ఇచ్చిన ఫేక్ గా ఉంటుంది నాక్ జెన్యున్గా రాదు అ జెన్యున్ గా ఎప్పుడు వస్తుందంటే ఎవరు లేరు తన చుట్టూ అతను ఆ ఒంటరిది అపోంది లేకున్ తను ఎవ్వరు లేరు అన్నప్పుడు వాళ్ళు నాకి ఎన్ ఆ వాళ్ళు నారిది ఎవరైనా సరే నాకు తెలిసిన తెలియని వాళ్ళైనా సరే పోయి మాట్లాడి ఇవ్వల్ల అనిపిస్తుంది నాకు ఎంత క్లోజ్ అయినా సర్ ఏ వల్ల చుట్టూ అన్ ఆరు అర్థమైంది నచ్చ చాలా క్లోజ్ కానీ నాకు రాపు పోవద్దుగా అదే అదే
ఆ
అక్కడికి కె
ఆ నిన్ యిట్టర్కలే లెనట్ నెట్వర్క్ లేనట్టుంది
ఆ ఇ పిల్ల ఇంగొ పాప ఏమంటుంది
నెట్వర్క్ లేదు ఎక్కడికన్నా పో
చెప్పు మే ఈడిదప్ప నాక్ వినపడలేదా హలో
వినపడుతుందాంది ఇంచసేపు చెప్పినాదంత ఎమ్ వినుపల్లా
ఆ నాక్ నెట్ ఇ డ్ మ కాలేజ్లో నెట్ రాద్ మే సరిగ్గా
ఎమ్ కాలేజ్ మే నెట్ నెట్ లేకపోతే ఏట్లమే
ఆ చె చెప్పు నేను ఫోర్త్ ఫ్లోర్ కు వచ్చినా ఏమనుకుంటాన్నావు కాళ్ళన్న నొప్పులు వస్తాన్నాయి నాకి నిలబడుకోనే మాట్లాడతాన్నా కుర్చీలు కూడ లేవు కుర్చీలు లేవమ్మా నేల కుర్చొళ్ళ నేలంతే ఎంటికలన్నీ ఉన్నాయి కిటికీ పక్కన ఉన్నా నేను బట్టలు ఆరేసినారు అయి ఎందుకులే చెప్తాన్న చూడు
ఊ
అట్లుంటే ఎట్లా ఆ వాళ్ళకి అప్పుడు మిస్ అండర్ స్టాండింగ్ అవుతుంది కదా చూడు నేను ఇంత అనుకుంటాన్నా తనే రాలేదు. దేన్ని నేను ఏం పో మరి పోకన్నానే ఉండను పోతా అని అంత ఫోర్స్ చేసి అంత అట్లే అడగాలి వాళ్ళు చెప్పేంత వరకు వాళ్ళు కొందరు అట్లే ఉంటారు చెప్పేంత వరకు నీ అట్లా నేను చెయను అదే కదా చెప్తాన్న అట్లా చేయలేని వాళ్ళకి నేను ఫ్రెండ్ గా సూట్ అవ్వను అంతే. దాంట్లో ఏముంది అని ఉంటా ఆ ఫ్రెండ్గా సూట్ ఫ్రెండ్గా సూట్ అవుతా మరి వాళ్ళకి అంత బెస్ట్ అనుకున్నంత అంటే నేను ఇవ్వాలేను అర్థం చేసుకునే వాళ్ళకి అదే కదా ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్స్ కి తేడా ఆ అట్ల అట్లయితే నేను ఎవరు అర్థం చేసుకోరు పల్లవి ఎప్పుడు మిస్ అండర్ స్టాండింగ్ తనింగ చేసుకుంటారంటే అదే కదా ఫ్రెండ్స్ కి బెస్ట్ ఫ్రెండ్స్ తేడా అన్నా అవునులే అనింది అది ఒకవేళ నేను చూపియాల వీళ్ళు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశాను నేను చూపయాల అనుకున్నా నాకు ఫేక్ గా వస్తుంది ఏమి అట్లా కాదులే ఇట్లా కాదులే అని మాత్ర మాత్రమే చెప్పగల్ తా
కాదు అందరికి ఫేకేయే
మనకట్ల ఫేక్ గా పోలేను మే నేను. ఆ ఒకసారి అడుగుతా నేను ఫేక్గా ఉండలేను ఆ
కొంచం టైమ్ ఇచ్చుతే కొందరు బాగుపడతారు అంటే టైమ్ ఇస్తే మంచిగా అయిపోతారు కొందరు
ఆ ఆ పిల్లకి నేను అది చెప్తే అంతే మెసేజ్ ఐతర్ మేన్ తే అందురు నీలాగే ఉండర్ పల్లవి హే చి నీలాగే ఉండరు అని చెప్పింది అట్లుంటే ఎట్లా నీలాగే ఉండరు ఉండరు అని గడుగుతంది ఆ పిల్ల ఉ
నాకు అంతే బాధలో ఉన్నప్పుడు అడుగుతా అన్నారు అనుకో నాక్ చానా కోపం వస్తంది.
ఆహ్ పోమ్ సరే అడగలమే ఒకసారి అర్థం అయిపోతుంది ఫేస్ లో ఆ అట్లా అయి ఆపాప ఏమంటుంది అట్లా కాదు అట్లా అడిగిపించుకొని లాస్ట్ లో చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళు అడగల అట్లే మీ నుంచో వద ఆ మనకి సెట్ కారులేమీ అయితే అయినాయి మిస్ అండర్స్టాండింగ్ నాకు ఫేక్ గా ఉండడం రాదు ఆ వాళ్ళ అట్ అర్థం చేసుకొని వస్తే అంతే ఆ అని నేను అన్నా అడికి భవ్య ను అడుగుతా ఏమ్ మె అని ఏం అడుగుతా చెప్పు అరే మా పిల్లనడుగుతా ఏమి అనేసి అది జూడు నిన్న ఆ పిల్ల ఎక్కులు పెట్టి ఎక్కులు పెట్టేడుస్తుంటే పోయి బాధేసి అడగాలనిపించి చూడునకట్లా జెన్యూన్ గుంటే మూడు నాలుగు సార్లునా అడుగుతామే ఆ పిల్ల బాధపడ్ త ఉన్నప్పుడు ఆ పిల్ల నేను వెళ్ళిపోవాలని కోరుకోవడంలా అర్థమైతుందా ఫేస్లో కనపడ్ వెళ్లిపోవాలనుకుంటూనే సరే అని అడుగుతా అన్న చెప్పలా చెప్పలా మీ అట్లా నాన్ నా నుంచి ఎక్స్ ఎక్స్ప్లనేషన్ ఇస్తా ఆ పిల్ల ఏమన్నా అనుకోని నాకు ఆల్రెడీ తెలుసు కదా ఎందుకు ఏమియా ఏ యా అవును అట్లా అన్నాన్ తుంది ఏమో అట్ల కూడా ఆన్ లా చెప్పుకుంటా పోత్ తాన్ అన్ని న పిల్లకి
ఉ
ఆ చెప్తా పోతా అంటే ఆ తర్వాత ఆ పిల్ల ఏం చెప్పింది ఆ ఇట్లా కాదు అట్లా కాదు ఆ పిల్ల వాదిచ్చింది అంతే కింగ్ కింగ్ గో పాపా ఎలిజిబత్ రాణి ఏమో ఏం చేసింది ఆహ ఇంగ అప్ పిల్లే అవాయిడ్ జేయడం మొదలు వెట్టింది మేమిద్దరం ఇప్ ఆ మేమిద్దరం ఇట్లాలేము అట్ ఇట్లా లేను ఏం చేసే చెప్పు ఇట్లుంటే అదే గంగనే చూస్తే గౌరికి మంచిగా గౌరిని చూస్తే గంగ కూడా ఆపిల్ల పాట పడుతంది మే మే మేమే పోయి పక్కన కూర్చున్నాం ఆ ఇంగ పాపా హ్మ్ నా తా ఉంటి చూడు ఆ పిల్లా
ఆఆ
అట్లా పాట పాడుకుంటా అన్నా అది అని అవుతాను ఇంకా ఇప్పుడేమో ఈపిల్ల బాగా మాట్లాడతాన్ని నాకీ ప్చ్ ఏంతైనా మవ్య వచ్చి అప్పప మంచి పూర్తిగా మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది మీ అప్ అప్ కడిల్ ఏం ఎలిజబెత్ రాణి బాగా మాట్లాడినా నాకేం బాగా అనిపిస్తుంది అనమాట బాగా ఉంటుంది ఆ పిల్ల జెన్యూన్ గా అనిపిస్తుంది
ఇవరు ఎల్జి బ
అవును హా
చిత్తూరు ఎలిజబెత్ రాణి ఉ సరేలే
ఆ అట్లా ఆ సిఎస్ ఫిఫ్టీ డౌన్లోడ్ చేసుకోని మెయిన్ నువ్ అది చెయ్య మీ స్వామి ఆ సర్టిఫికేషన్ కి చానా వాల్యూ ఉంటుందీయ నా దగ్గర ల్యాప్టాప్ లేదు కాబట్టి నేనన్న గంప్ వందా సి సిఎస్ ఫేస్ ఫ్రీ ఏ ఆహా ల్యాప్టాప్ ఉండల్ల గిడ్ హబ్బు వీఎస్ కోడ్ అప్ ఓన్స్ ఉండల్ల నీ దగ్గరా
ఉమ్
నువ్వు సిఎస్ ఫిఫ్టీన్ లో నేర్చుకునింది గిచ్ హబ్లో పెట్టాల అనుకుంటా చానా వాల్యూ ఉంది లే దానికి జీ ఆ సర్టిఫికెట్కి ఆ చేయి
ఉమ్
ఉ కూర్చ ఉంటావు
ఉమ్
హా ఇంకా
చెప్పు
చెప్పు నేనే మాట్లాడుతానున్నాను ఏదో మాట్లాడ్ అట్లంతా జరిగింది
నాకు నీతో మాట్లాడతంటే మాట్లాడినట్టే కూడ లేదు ముందంతా మాట్లాడినోళ్ళతో నేనే వాగల్లానా నేనే చేయాలనా నోరంత పాయె నిన్నంతా నాకి
అవునా
ఊ ఈ రోజు మాట్లాడూ మే ఒక్కరికి నాలుగు మాత్రమే మళ్ళ చెయ్యలేము రోజు ఏం లేడా ఆ రోజూ ఏంలా
ఒక్కరికి నాలుగు
ఒకరికి నాలుగు ఒక్కసారి ఎంత మందికి అయినా కాదు ఐదు మందికి ఐదు
ఐదు ఆ ఒక్క అయ్యో నాలుగైపోతే ఇంగోగరికి ఇంకోటి చేయొచ్చు అట్లేం కాదు
ఇంకొరికి ఇంకో నాలుగు ఇంకొరిక్ ఇంకో నాలుగు అట్ల ఐదు మందికి
మీ పోవే నేను చేయను పోతే పోయింది డబ్బులు
ఏ
ఆ పో ఏం ఐదు నాలుగు నాలుగంటే నలభై నిమిషాలు ఆ నలభై నిమిషాలూ ఓయమ్మా సామ్మి రోజంతా కూచోళ్ల ఆ
మే వారంలో మే
వారంలో వారంలో ఆ వారం మొత్తం టైమా
ఆ రోజులో ఎవడు చేయడు
ఆ నేను అట్లా అనుకోలేదులే ఆ నా కోప నడిగేది రా అదే ఏమనుకుంటారు రో
వాళ్ళని ఇంట్రెస్ట్ ఉంటేయి చేసుకోమని
ఆ వాళ్ళకు కింట
పాయ పాయ నెట్వర్క్ పాయ
చెప్తా ఉండు అవునందికి
ఆ చెప్పు చెప్పే
ఏం చెప్పేది
సర్లే
చెప్పే సర్లేనా
ఎమ్ ఎమ్ ఎంచెస్తవ్ మెంబై
ఆ ఎంబ య
ఏ బాయ్ కి పేరు పెట్లేదు. మీ
బైక్ పేరు పేట్లేదా రాంబాయి
ఆ సరే బాయ్
బయ్
ఆ.